నమస్
గుడ్ గుడ్ ఈవెనింగ్ నమస్కారం బాగున్నాను మీరు ఎలా ఉన్నారు?
నేను చానా అద్భుతంగా ఉన్నాను ఇయాళ్ రోజు ఎట్లా గడిచినది మీది?
బాగా అద్భుతంగా గడిచింది నేను మా ఫ్రెండ్ తోని ఈయాలా చాలా స్పెండ్ చేసాను టైమ్
ఆహ అవునా మీ
ఆ మార్నింగ్ లేసినా లేసి నా లోనే తిరిగాన అయితే నేను మధ్యాహ్నం వరకు మొత్తం మా ఫ్రెండ్తోనే ఉన్నా మూడున్నర వలక్ తర్వాత ఆఫ్టర్ ఫోర్ కు ఏమో నా బామర్ది వచ్చిండు బామర్దితోని
ఇ అసలు ఇంకా హలో హలో అట్లనా ఇంకా
నా బామర్ది కి ఏం చెప్పలే ఇక నువ్వు ప్రేమ గల బ తండ్రి వాడు అంటే నా కనాడంటవ్ ప్రాణం నప్పేం
హలో
నా బామ
ఎక్ ఎక్ ఎక్కడ ఉంట మసీద్ దగ్గర ఉంటాడా?
చూర్చుతున్నది ఇప్పుడు అమ్మాయితో నేను పెళ్ళి చేపియాలి నేను
ఎక్కడ ఉంటాడు మసీద్ దగ్గర ఉంటాడా? మస్జిద్ మ మస్జిద్ దగ్గర ఉంట
ఎట్టి పరిస్థితులోను పెళ్లి చేయాల్సిందే ఒకడికి చేసినా ఆనికి ఇంకోడున్నాడు ఆ అని చేసేదు ఆని చేస్తేనా మా ఆంటి కొంచెం తృప్తిగా ఉంటది టెన్షన్ తో పరేషాన్ అయితాంది ఈని గురించి కాని నేను మర్ది కి పిల్లన్ చూస్తున్నా. ఆనికో గవర్నమెంట్ జాబ్ జాబ్ కొట్రా అంటే కొట్టాడు ఆడ దోన్ అమ్మడు దందాన్ల పరేశాన్ ఉన్ న్నాడు కతం అమ్మాయిలు ఇచ్చేందుకు కరువైపేంది ఈ కాలంలా అదే చూస్తున్నా ఒక జాబ్ వస్తే మంచిగా ఉంటది మా బామర్ది కి
వస్తారు వస్తాది జా జా జాబ్ వస్తదండి మీరు అనుకున్న
ప్రశల్ పైసాతోని పరమాత్మ ఉన్నది ఏం చేద్దాం. మ్ నా బామర్ది పరిస్థితి ఇట్లా ఉన్నది సార్ చెప్పండి ఇక మీర్ నేనేం చెప్పాలే? మీకు కూడా ఏమన్నా టచ్ ఉంటే చెప్పండి ఒక అమ్మాయిని చూసి చెప్పండి. నా బామర్ది కి నేను పెళ్ళియాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి చెయ్యాలి అందుకు నేన్ పెళ్లి కంపల్సరి చేయ్యాలి నా బామర్ది
అలాగా
చాలా నాకు బాగా నేను నా బామ్మర్ది పెళ్ళికి నేను నా పెళ్లి కోట్ వేయాలని ఉన్నాను నాకు నేను నా భామర్ది పెళ్లికి నేను కోట్ వేసి ఆయన స్టేజ్ మీద నేను డాన్స్ చేయాలనీ ఉన్నది నాకు
ఎ ఎక్కడ ఉంటారూ అండి వాళ్ళు మస్జీద్ దగ్గర ఉంటార
లేదు ఒకటి ఉన్నది భూత్ కొంపల బుతు కొంప తగ్గా అ రాత్రి అంటే అటు పోలేం దయ్యలు ది ఆ కోంపలలా చెప్తున్న కదా సార్ మీరైతే భయపడతారు మళ్ళ నేను కూడా రాత్రి పన్నెండు ఒకట అయిందంటె నా భామర్ది ఇంటికి నేను చేరాలి ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏమైన్నా అవుతుందని నే కావదని నేను వానికి చూసుకుంట పంపిస్తా బామ్మర్ది ఏది లేదు లేదు లేదు ఏదు లేదు లేదు
మజీద్ దగ్గర గల్లీలో కూడా ఉంటారు కదా అండి వాళ్ళు
ఆ లేదుండి లేదంటే నిస్సా నా బంధువులు ఎవరు లేరు నాకు నాకు ప్రేమ గల్ల బామ్మర్ది ఒక్కడే ఉన్నాడు వాని పెళ్లి నేను చేయాలే నాకు మంచి అమ్మాయిని చూస్తున్న నేను వానికి బాగా దిగలు పడుతున్నాడు ఒక రూపాయి కట్నం ఇయ్యా కున్నా గాన్ సార్ మీరు కూడా చూడండి. ఒ రూపాయ కట్నమియాకున్నా కాని మా బామ్మర్దికి నే పెళ్లి చేయాలే అది ఏదైనా ఏమైనా కానీయండి భూమి భూమి భూలోకంకి కాని కానీ ఎటోదిటు అటోది ఇటు కానీయండి కాని నా బామ్మర్ది కి నేను పెళ్లి చేయాలి మీరేమన్న అనుకోండి సార్ ఇవన్నీ పర్సనల్ చెప్తున్నా కాబట్టి మీరు ఏమని అనుకోండి ఏ ఏమో మా బామ్మర్దిదంట నాకు ప్రాణం మా గుండకాయా బామర్ది గుండేకాయనా బామరిది ఆని పేరు నా పేరు జమ్షిద్ కాని అనీ పేరు చిరణ్ అని పేరు నేను ముస్లిం ఆయన హిందూ కానీ మేము ఇద్దరం ఏ నంబర్ బామ్మర్ది
పేర్లు చెప్పకూడదండి అలా పేర్లు చెప్పకూడదు
సరే సార్ మీకు చెప్పవలేదు మా బామ్మర్ది అంటే నాకు అంత ప్రాణం అని
పేర్లు చెప్పకూడదండి పేర్లు ఫో ఫోన్ ఫోన్స్ లో రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పేర్లు చెప్పకూడండి
సరే సరే సరే సార్ మీకు పేర్లు చెప్పల్లేగానే
పేర్లు మీ మీ మీకు ఎవరైతే ఇష్టం ఉన్నారో ఇష్టం ఉన్న వారి పేరైనా ఇష్టం లేని ఇష్టమైన పేరునా పేర్లు చెప్పకూడద అండి అలా పేర్లు చె అది ఏమవుతుందింటే అది బాగుండదండి పేర్లు చెప్పద్దు
సరే మా బామ్మర్దికి మీరు చెప్తారని ఏమే కొను సరే నా బామరీది అంటే ప్రాణం నాకు
అయితే ఇక్కడ వీళ్ళు ఇంకొకరు కూడా ఉంటారు కదా అండి మస్జిద్ దగ్గర కొరు కూడా ఉంటారు కదండి వాళ్ళు మీకు బంధవులు అవుతారు కదా
ఏ నాకు ఎవరు లేరు నాకు నా బామ్మర్ది లు దా ఇంకెవ్వరు లేరు నాకు నాకు ఉన్నది ఒకటి నాకు ఉన్నది నా గల్లీ దాటితే ఇంకో గల్లిలో మాకు ఉన్నాడు ఒక బామ్మరీది ఏ బందువులు గిందులు ఏమో ఏ అసోంటి బంధువులు లేరు నాకు నాకు బంధువులు ఉన్నారు లేదో నా బామ్మరిది ఒక్కడే ఉన్నాడు ఆడు
మసీద్ మసిద్ దగ్గర కూడా మీ బంధుమిత్రులు ఉన్నారు కదా అండి. చాలమంది ఉన్నారు అండీ ఉన్నారు నా నా నాకు తెలిసిన నా నాకు తెలిసిన మాత్రానికి అయితే ఉన్నారండి
నేను మా బామ్మరిది ని ప్రేమించినంత మా బామ్మరీది వాళ్ళ అక్కని ఇచ్చిండు కాబట్టి నిన్ను అంతగాన ప్రేమిస్తుండు వాళ్ళ అక్కతోండినా వాళ్ళ అక్క నా దగ్గర ఉంటది ఆహా నా బామ్మర్ది ఉన్నాడు కదా అమ్మా ఆల్ల బామ్మర్ది నా బామ్మర్ది వాళ్ళ అక్కని నాకు ఇచ్చిండు పెళ్ళి చేసిండు నాకు ఇప్పుడు ఆని పెళ్ళి నేను చెయ్యాలి ఆ ఆల్ల అమ్మా నాన్న చేసిండ్రు నా బా బామ్మర్ది దగ్గరుండి చేపిచ్చిండు నాకు ఆల్ల అమ్మ నాన్నని ఒప్పిచ్చి జేపిచ్చిండు నాకు
ఆయిన్నే చేసిండ వాళ్ళ అమ్మ నాన్న చేయలే మరి ఇంకేంటిది ఆయన ఎందుకు చేసిండు మరి ఆయన చెయ్యాలెగా ఆ ఇప్పుడు అయిన ఇప్పుడు ఆయిన ఆయిన ఆయిన చేయనప్పుడు ఆయన పేరు ఎట్లా చెప్ చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆయన చేయలే కదా మీ మ వాళ్ళు మస్తు చేసిల్లు వాళ్ళు బా చేసిల్లు మీ తరపు బంధువులు వాళ్ళ అమ్మ తరపు బంధువులు వాళ్ళు చేసారు పెళ్ళి ఆ నాళ్ళు ఉన్నారు గదా వా వాళ్ళు వాళ్ళన్ ఉంటారు కదా వాళ్ళు చేశారు ఈ ఇతని వాళ్ళు చేశారు వీల్ల గురించి కాదు ఈ ఈత ఇతరుని గురించి ఎందుకు చెప్పండి గా గా కాదు పెళ్లి కాదు మీదన్న పెళ్లి చేసింది మీ మీద ల్లా పెళ్లి చేసింది
వినండి సార్ మీకు తెలువది మీకు తెలువదు నా మాయ నా బామ్మ మధ్యన పెట్టినోళ్ళు వేరే సంబంధం గానీ నా బామ్మర్ది వంట వండిన కన్లు ఉంట ఆడ బంధువుల మిత్రులు అందరినీ తినిపించే వరకు నా బామ్మర్ది ఫాస్టింగ్ లా ఉన్నాడు
చానా మంచి వ్యక్తి అండి ఎవరో గాని అతన్
ఉన్నా బామ్మర్ది అంటే అంత అ మరి ఇప్పుడు నేను ఆనికి పిల్లని చూడాలా లేదా మరి చెప్పండి నా బామ్మర్దిని నేను పిల్లని చూడాలే ఆని పెళ్లిని కూడా నేను చేయాలి
అయినా
ఆన్ పెళ్ళిలా నేను కూడా డీజే ఆని పెళ్ళిలా నేను కూడా డీజే నా తరపున నుండి నేను డీజే పెడతా డీజే పెట్టుడే వాడల మొత్తం దుం ధామ్
అత్ అత్ అత్ అత్ అతను టోపీ పెడతడా అండి క్యాప్ పెడతడా అతను
లేదు లే లేదు వానీ హిందూ
ఆహా అ అయితే కాదండి కష్టం అట్ల అయితే అట్ల ఉండదు
ఆ ఆల్ల మామ సింగరేణిలా పని చేస్తాడు చెప్పిన వానికి ఒక మరదలు ఉండే చేసుకోరా బాబు చేసుకోరా బామ్మర్ది అని చెప్పినా ఆ మరదలు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టి ఇది ఈళ్ళని దేకనే దేకదు పాపం ఏం చేస్దాం కరువు కాలం చేసుకోరా చేసుకోరా మామ బిడ్డరా అని చెప్పిన ఎంత చెప్పినా ఇనలే సార్ వీడు ఇప్పుడు అదేమో ఈన్ని అదే చెప్పు పట్టింది ఎనక నుండి తన్నింది జంప్ అయింది వేరేటోంతని పెళ్ళి ఇగ అట్ల అది చేసింది చేసింది గాని అది ఎట్లా చేసుకున్నదంటే
అది అలా మాట్లాడకూడదండి ఇది మొత్తం ఈ మొత్తం డేటా అనేది ఇన్ఫర్మేషన్ పోతది అండి అలా మాట్లాకూడకు అంటే పర్సనల్స్ మాట్లాడొద్దండీ ఈ డాటా ఈ డేటా మొత్తం మ్ మా మనం డాటా మొత్తం గ్యాదర్ అయిద్దండి అలా మాట్లాడకూడదండి పర్సనల్స్ మాట్లాడకూడదు నేన్ చెప్ పాను కదా ఆల్రెడీ మీరు ఏమున్నా కూడా ఎవరో వ్యక్తి ఆ వ్యక్తి మరి ఆ వ్యక్తి మీకు మీకు ఏం మీకు మీకు ఏమున్నా కూడా మీరు తర్వాత మీకు ఏమున్నా కూడా వ్యక్తితో మీరు తర్వాత మాట్లాడండి కానీ ఇటువంటి ఫోన్ లో
నేను ఎట్టి
మీ మీ మీరు ఒక స్ట్రేంజర్ పర్సన్ కు ఫోన్ చేసి ఇవ్వన్నీ పర్సనల్ చెప్ పాల్సిన అవసరం లేదు కదండి మీకు
కాదు మేము చెప్తున్నాం నాకు ఇష్టమైన పడ చిన్న బామ్మడి అని స్టోరీ చెప్తున్నా ఇప్పుడు మీకు సార్ మీరు కూడా నాకు ఫో నేను ఫోన్ చేసా కాబట్టి మీరు కూడా మీద ఇట్లా ఎవలన్న అమ్మాయిలు ఉంటే చెప్పండి మీరు మీరు అమ్మాయిలు ఉండటానికి పెళ్లి చేసి
ఇప్పుడు ఇప్పుడు మీరు కాదండి ఇప్పుడు మీరు ఎవరి గురించో మీరు స్ట్రాంజర్ పర్సన్ కు ఫోన్ చేసి మీ మీ ప్రేమ ఆప్యాయతల గురించి ఆ స్ట్రేంజర్స్ కు ఫోన్ చేసి మీరు ఇలా చెప్తే ఇది పద్ద్దతి కాదా అండి ఇలా చె చెయద్దండి అయితే యాక్చువల్లీ ఏంటిదంటే స్టేంజ్ అరే అవును అండి మీరు ఏమన్నా ఉండని ఇప్పుడు ఏమని ఉండి అలాంటి మీరు ఒక స్ట్రేంజర్ ఫోన్ చేసినప్పుడు మనం డేటా గ్యాదర్ అయినప్పుడు మనం ఇవన్నీ చెప్పకూడదండి అది మీ పర్సనల్ అది మీ పర్సనల్ విషయాలు అదే అండి నేను ఎట్లా చూస్తానండి నే నే నేను ఎలా చూస్తానండి నేను నే నేను నేను మీ నేను నేను మీకు బంధువును కాదు కదండి నేను చూడలేను నేను మీరు చూసుకోవాలా ఇప్పుడు మీరు చూసుకోవాలి మీ మీ ఒకరై ఆ చూడ డడి ఎవరై ఎవరైతే మీరు అంటున్నారో మీరు చూడండి మేము అలా అలా
ఇనండి నేను చూస్తున్నా కానీ నేను నేను చూసే కాడికి నేను చూస్తున్నా మీ కూడా నా బామ్మడిది బాధని మీకు సేర్ చేస్తున్నా సార్ మా బామడిది బాధ ఏం తెలుసు సార్ మా బామ్మరిది బాద వింటే మా బొమ్మరిది అంటే ఏంది అడు ఏడు న్నాడు అందరు పెళ్ళిళ్ళ అయితున్నా నా పెళ్లి అయితలేదని మా బామ్మదీదీ ఏడుతున్నాడు సార్ అందులో మా బామరిడి స్టోరీ మీకు చెప్తున్నా నేను ఏం చేయాలి నేను సార్ థ్యాంక్ యూ సార్ మీరు విలువైన టైం నాకు నందుకు నా మా బమ్మరిది ప్రేమను మోత్తం మీకు చూపించినందుకు